హలో
ఆ ఇదికు ఇది నా నెంబర
ఆహు
ఇది మా అత్తయ వాళ్ళ కూతురుది నెంబరు హ్మ్మ్
ఇప్పుడు ఒక కాల్ ను ఉ నాకు హిందీరాదు
అందుకే ఇద్దరం కలిసి తెలుగులో మాట్లాడాలి
తెలుగు మాట్లాడాలి కానీ ఇక్కడ హిందీ రాకపోతే ఇంగ్లీషు
హ్మ్మ్
ఇక్కడనా
మాట్లాడ్డాని ఓకే
ఆ అందరూ హిందీ వల్లే
ఓ హిందీలోనే మాట్లాడాలా ఇప్పుడు కూడా నేర్చుకోకపోయారా మరి లాంగ్వేజ్ మీరు బిజీ ఉన్నారు కదా మరి బ్యాంక్ కోచింగ్ లో బిజీ ఉన్నప్పుడు మేము ఎట్లా నే నేర్పిస్తాం
అయితే నేను వెళ్తా కదా అప్పుడు డైలీ ఒక టెన్ మినిట్
ఆ
రీటర్న్ వెళ్త కదా జూన్ జులై అలా
హ్మ్మ్
అప్పుడు
హ్మ్మ్
అప్పుడు నేర్పి
సరే
హుమ్మ్ అయినా తర్వాత కూడా ఇప్పుడు వేరే స్టేట్ ఏదో కూడా పెట్టుకుంటో అక్కడ కూడా హిందీ ఉంటది మళ్ళీ మ్యాండేటరీ
అవును మీరు మాక్సిమం ఎంపీఓ యూపియో వెళ్తారుగా
ఎంపీ యూపీ కాదులే ఎంపీ పోతే ఎంపీ ఆ ఛత్తీస్గడ్ లేదా ఇప్పుడు హెచ్ వై డి చెప్పలేం
హుమ్మ్
అయినా ఉన్నా ఇప్పుడు నేర్చుకోవాలి
అంతే మళ్ళీ నెక్స్ట్ పడితే ఏక్కడ ఎగ్జామ్
నెక్స్ట్ అంటే ఇప్పుడు ఇంకా అప్లై చేయలేదు అది ఒకటి ఐడిబి అయి పడ్డది అది చే నా సగం ఉంది ప్రాసెసింగ్ లో
హుమ్మ్
ఆ అది చూసి చేస్తా వేకెన్సీస్ అలా చూష్ చేయాలి
యాక్సిస్ లో బానే ఉంటాయా చేయడానికి
అయ్యో వద్దులే ఎందుకు పెంట పెట్టుకోడం
మోస్ట్లీ హెచ్డీఎఫ్సి ఇది ఐడిబిఐ విన్నా ని యాక్సిస్ అంతా ఎ వినలేదు
కని ఇది
హలో ఉహు హ్మ్మ్ అవునా హలో హానా మరి చెప్పలేదు బ్యాంక్ లో చేస్తున్నా అని ఆ ఫాస్టింగ్స్ అయితే అన్ని ఉంటున్నాం నిన్నటి నుంచి ఇగా మిస్ అయిపోయాయి
ఎందుకని
ఇంక పోతే ఇక కొన్ని ఆట్లనే
ఆహా
అట్లా
మరి ఈ రోజు
ఈ రోజ్ లే మేక్
ఆ
అందుకనేసి మానేస
ఎందుకు మీకేదో ఒకటి వస్తనే ఉంటది
ఇప్పుడు ఫాస్టింగ్ అంటే మా దాంట్లో కొంచెం హార్డ్
అవునులే అప్పుడెప్పుడో తింటే మళ్ళీ సాయంత్రం తినాలంటే
అవును ఫుడ్ వాటర్ ఉండదు ఏముండదు ఐనా మల్లిగా ఫాస్ ఫాస్టింగ్ ఫైవ్ టైమ్స్ ప్రేయర్ కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది ప్రెషర్ ఫాస్టింగ్స్ లో
ఏముంటది
నానస్టాప్ గ ప్రేయర్స్ ఉంటది ఆ ఖురాన్ చదవాలి మాక్సిమం ఆ రంజాన్ కంప్లీట్ అయ్యేంతవరకు వరకు త్రీ టైమ్స్ కంప్లీట్ చేయాలి కురాన్ హ్మ్ అయితే అట్ల చేయాలి మాకేంటిదంటే ఇగ మా ఏరియా వరు కు ఒక ఇంట్లో పెట్టుకుంటాం అనమాట కురాన్ అయితే ఈసారి మా ఇంట్లో పెట్టాం మా ఏర్యా వాళ్ళంతా వచ్చి మా ఇంట్లోని కఖురాన్ చదివేసి వెళ్లిపోతారు హ్మ్ అలా ఉంటుంది అదంత అయ్యాకా ఇదే ఇదే అవుతుంది మొత్తం డే మొత్తం కంప్లీట్ గా ని నిద్ర ఉండదు కా మంచిగా స్ మంచిగా ప్రాపర్లీ ఫుడ్ ఫుడ్ ఉండదు కాబట్టి ఇక కొంచెం సిక్ అయితారు మనుషులు
హ్మ్ పడుకోవద్ద మధ్యలో
పడుకోవచ్చు కాని వన్ అవర్ టూ అవర్స్ పడుకోచ్చు కొలి మొత్తంగా పడు అంత చాలాసేపు కూడా పడుకోవద్దు మాక్సిమం వన్ అవర్ కంటే ఎక్కువ పడుకోవద్దు అసలు హ్మ్ తక్కువగా పడుకోవాలి ఎక్కువగా మనం రంజాన్ అంటే మోస్ట్లీ డివోషనల్ గానే ఉండిపోవాలి ఇగ
హ్మ్
మొత్తం నమాజుస్ అనేసి ప్రేయర్ అనేసి ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి ఇగ బ్యాక్ బైట్స్ అవేం చెప్పొద్ది ఇగ
అవును
ట్ల మనలో మనమే ఉండిపోవాలి ఈ రోజుకి నైన్ టింత్ ఫాస్టింగ్ ఇంకో ఇంకా టెన్ ఉన్నయ్ టెన్ ఉన్నయ్ లెవెంత్ డే ఎగ్జా అది మన ఆ ఫెస్టివలే ఇగ
ఆ
ఆ మార్చ్ ట్వంటీ ఫస్ట్ ఫెస్టివల్
ఆ
ఇంక దాంతో అయిపోయింది రంజాన్
హ్మ్
మళ్లీ టూ మంత్స్ కి బక్రీద్
ఆహా దానికి సేమ
దానికి ఫాస్టింగ్స్ ఏమి ఉండవు, ఓన్లీ
ఆహా ఇదేనా దేమీది పెద్ద పండగ
ఉమ్ ఓన్లీ రంజానే ఇగ
ఆ అయినా వచ్చిన దివాళి అన్ని చేస్త స్త ఉంటారు కదా ఉహ్
టే మ్ పూజలవేమి చేయరు కదా ఓన్లీ క్రాకర్స్ ఒక అది గూడా ఎంజాయ్మెంట్ కోసం హ్మ్ ఇంగ అందరు కాలుస్తాంటార్ కాబట్టి మనోళ్ళు గాలుస్తారు
ఊమ్
ఫెస్టివల్ అంటే ఇగ ఎంజాయ్ కోసమే ఫెస్టివల్ ఏం చెయ్యమ్ మేమ్ ఇగంతే
ఇప్పుడు ఇం ఏంటి
పండి
ఏం లేన్ మీరే జెప్పండి
ఇప్పుడు మీరంటే దీపావళి అంటే మీరు కొంచెం డివోషనల్ గా ఉంటారు పూజలు చేస్తారు, వండుతారు, తింటారు ఫెస్టివల్ చేస్తారు, మేము అలా కాదండ్
పండగలప్పుడు అంతే జేస్తాం అండి ఫ్రెష్షప్ అవ్వడం పూజ చేసుకోవడం తినడం అం
ఆ మాకల్ల పూజలు చేయడం ఉండదిగ
హ్మ్ అదే అదే
చేయడం ఉండదు గాబట్టి
ఊమ్
ఇంగా ఏదో క్రాకర్స్ కాలుస్తామంటే కాలుస్తాం
అమ్మ ఇదేందో గాని ఈడ నేనొక్ క్కదాన్నే నాక్ చిరాక్ గొడుతుంది ఫస్టు కి
ఏమైంది
ఒక్కదాన్నే అమ్మాయిని
అవునా
ఆ రిమైనింగ్ వాళ్లందరూ మేల్ స్టాఫే ఏసారంటే ఎసేసారింగలా ట్రాన్స్ఫర్ వేరేది పెట్టండి అంటే ఉన్నప్పుడు సెప్తా అంటున్నారు
ఊహు డైలీ ఎన్ని చేస్తారులే అవి ఎల్ఐసి అవి
ఆ నా మోహమ్ చేస్తన్నా నేనేమ్ చేయట్లేద్ ఖాళీగనే గుర్చుంటున్నా
బానేఉంది గా శారీ యా కాలిగగుర్చున్న బ్యాంక్ శాలరీ వస్తుంది
హాలరి అంటే ఇప్పుడు నేను కొత్త గదా కాబట్టి ఏం ఉండదు తర్వాత టార్గెట్స్ ఉంటయ్
ఆ టార్గెట్ ఎన్నుంటాయ్
ఇప్పుడు ఎల్లై ఒక ఫైవ్ ల్యాకు టూ ల్యాక్సు త్రీ ల్యాక్స్ అట్లా
నెక్స్టుకరెంట్ అకౌంట్సు ఒక రెండు మూడో ఏమో సేవింగ్ అకౌంట్స్ ఒక ఫోర్ అలా ఓ పన్ చేయించాలి పర్ మంతు కి
ఉ
హు అది అయితే ఏం కాదు ఎవర ఏమనరు అవి చేస్తే మనకి ఇన్సెంటివ్స్ వస్తయి నార్మల్ బేసిక్ సాలరీ వస్తది కానీ అవి చేస్తే ఇన్సంటివ్ వస్
అవునా
అకౌంట్ లో వాళ్ళు మనీ మెయింటైన్ చేస్తారు కదా ఇబ్బుడు వన్ ల్యాక్ కి హండ్రెడ్ రూ ఫీస్ అట్ల ఇస్తరనుకుంటా మేబి అలా అలా వస్తాయ్ ఇబ్బుడు ఇవన్నీ అయితే వస్తాయ్
ఇప్పుడు మీకు నెక్స్ట్ మన్ నుంచి టార్గెట్ అయితేనే శాలరీ ఇస్తారా లేకపో తే చేసినా చేయకున్య ఇస్తరా
బేసిక్ వస్తది టార్గెట్ లో ఎంత రీచ్ అయితదొ అంత వస్తది కానీ నేను అప్పటి వరకు చెయ్యను
ఆ వెళ్లిపోతురా
లేదు ఈ ఒక్క మంత చేస్తాను ఉంటాయి ఇది వద్దు నాకు ఇంకా ఇంట్రెస్ట్ లే ఉంటంది
సిలు అందులు ట్రై చేయక పోయారా
సేమ్ ఉంటాయి ఇప్పుడు ఈ ప్రైవేట్ బ్యాంక్స్ అన్న అంతే
హ
ఇప్పుడు ఇప్పుడు యాక్సెస్ అయినా ఐసఐసి హెచ్డిఎఫ్ సేమ్ ప్రాసెస్ మొత్తం అంతే బ్యాంక్ పేర్లే వేరు
కంపె ఉంటారుని ప్రైవేట్
ఆ అంతే ఉంటది స్టాఫ్ తక్కువ వర్క్ ఎక్కువ అట్లా అదే ఇప్పుడు మన ఎస్బిఐట్లా నువకో
హ ఏం చేసినా సరే
అంటే అది వేరే ఉంటది మళ్ళీ ఫార్మాట్
ఆ
అందుకే
అ
ఎప్పుడు గడుస్తుందో మీ రంజన్ తొందరగా ఇంకొక వారమే ఉంటది రంజాన్ తర్వాత రంజన్ తర్వాత వారం
రంజాన్ తర్వాత
ఇంకొక వీక్
అప్పుడు అయిపోతుది
అవునా ఉ ఇంకా అండి
ఇంకేముంది అదీ ఇదే నా పని
ఇంకా డైల్ లో ఇదే డే మొత్తంలో
డైరీలో అంటే ఈ రోజు ఇంకా బ్రాంచ రాలాలేదు వస్తే ఏం చేస్తున్నావు అని అడిగేవాడు
టా నోటిఫికేషన్ చూడలేదు అనుకుంటా కదా
దేనిది ప్లేస్ ప్లాస్మెంట్ ఇస్తారు అని ఏదో చెప్త చెప్పారు కాద అయినా ఇప్పుడు అది అంటే వెళ్ళండి నేను ఇప్పుడు బ్యాంకుకే వెళ్ళిపోతా
కాకపోతే ఇందులో ఫ్యూచర్ బాగానే ఉందంట అందుకనేసి నేను చే చేద్దాం అనుకున్నా వాడ అక్కడ ఇస్తున్నారు కదా ఎ ఎల్పి అనేసిస్తున్నారుగా
ఎల్పి అంటే లాక్ అది లాక్స్ పర్ ఆనిమో
నేదే అంటున్నా ఇప్పుడు మ అది ఎ చూడలేదు కంప్లీట్ గా అది అరే ఇది బాగానే ఉంది కదా అంటే మనం తీసుకునే దాన్ని బట్టి ఉంది కదా ఇప్పు డిజిటల్ మార్కెటింగ్ అవన్నీ ఉన్నాయి కదా
అదే అంటే నార్మల్ ఇప్పుడు మీరు చూసంద అంటే ఎ అని చెప్తున్నా